హలో ఆ బాగున్నాండి
తిన్నారా అండి
ఆ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసినాం అండి టిఫిన్ చేసాం
అవునా ఏంటిదండి స్పెషలు
నేను దోశ చేసుకున్నమండీ
దోశ చేసుకున్నారా
ఆ
పనులన్నీ అయిపోయాయా
హా ఆ అయిపోయాయండీ బట్టలు అంట్లు తోమేసాం అన్నం కూర కూడా చేసా సార్ కి బాక్స్ అండి ఆ ఆ మీరేం చేశారండీ హలో
మన ఇంట్లో పనులన్నీ అయిపోవు ఇల్లు ఊడ్చుకున్నాను కొంచెం టీ చేసుకొని తాగి
ఆ
కే అన్నం తినేశానండి
ఓ ఆహా ఓకే మ్మ్ హ్మ్ ఏం కూరండి
మా ద్
ఆ
వంకాయ్ టమాటా అండి మీది
మాది పప్పు అండి ఎర్రపప్పు
అవునా మీకు బిర్యానీ చేయడం వచ్చ
హా రాదండి చెప్పండి మీకు వచ్చా
నాకు రాదండి నీకొచ్చేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను
అహా మాకు రాదండి మీకు వస్తే చెప్పు మేం నేర్చుకుంటాం
అవునా
ఉమ్
కే కర్రీ బావొచ్చు అండి వండడం
అన్నీ
ఆ
అన్ని కర్రీస్ బానే చేస్తాండి
అవునా
ఆ
నీకు
అని
ఆమా చికెన్ కర్రీ ఎలా వండుతారండి
ఆ
చికెన్ కర్రీ ఎలా వండుతారండి
చికెన్ కర్రీ ఆను
ఉమ్
మ్మ్ మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి
ఉమ్
స్టవ్ పెట్టేసుకొని దానికి అల్లం పేస్టు కారం పసుపు చికెన్ మసాలా పట్టీయాలండి
అవునా హుమ్ తర్వాత
ఒక అర్ధగంట పక్కకు పెట్టుకోవాలండి
ఉమ్ హు
ఉమ్ ఒక ఉల్లిగడ్డ కోసుకో ఒకొటన్న రెండన్న ఉల్ వేసుకోవాలండి హ ఒక నలుగు పచ్చిమిరప కాయలండి కోనీ అవి మెంతకూర రెండు కట్టలు తీసుకోవాలండి
ఆ
తీసేసుకొని అవి ఒక పచ్చ మిరపకాయ ఉల్లిగడ్డలు వేడి నూనె కాగినక అందుల వెయ్యాలి
ఓకే సరే
నాక మెంతి కూర వెయ్యాలండి
ఉ
ఉ అది ఇవి అవి కొంచెం ఎర్రగా గోలక అ కలుపుకున్న చికెన్
తర్వాత ఏం చేయాలండి
చికెన్ తాలింపుల వేసుకోవాలండి ఈ మూడు కొంచెం బంగారు కోలరొచాక వేసుకొని ఒక అర్ధగంట నూనెలా కుక్ కావాలండి చికెన్ యు
ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేయ్యాలండి
రెండు కేజికి
రొండ
అ
పచ్చిమిరపకాయల అండి
నాలుగు
వచ్చాక ఎంచుకొని
ఆ రెండుకి మెంత కూర కట్టాలు తాలింపులు వేసుకోవాలండి ఇవి ఉన్న అవి మూడు గల్పి హ
వేసుకోక వేసుకున్నాం ఎర్ర గోలక చికెన్ అందులో వేసాలి కలిపిన చికెన్ ఒక అర్ధ గంట సేపు నూనెలా బౌల్ కాలాలండి హలో హలో అండి ఇనిపిస్తుందా
హ చెప్పండి
ఆ
తర్వాత ఏం చేయాలండి
ఒక అర్ధగంట సేపు ఫ్రై చేసుకోవాల చికెన్ నూనెల హలో అండి వినిపిస్తుందా అండి హలో అండి హలో హలో హలో నాకు ఇనపడట్లేదండి హలో హలో హ్మ్ అలా అండి అట్లనే ఎపుకున్నాక కొంచం ఉప్పు మసాలా కొత్మీరు ఇవన్నీ మళ్ళా ఒక ఫ్రై దించే ముందు మీదే చనుకోవాలండి చికెన్ కి కదుకున్నాక కొడుకాక బంజేయలి బగారా రైస్ క అయితే ఇంకా బాగుంటదండి బగార రైస్ జెసుకొని మంచిగయి చికెను ఫ్రై పచ్చి పులుసు ఈ మూడు చాలా బాగుంటయండి హ్మ్ ఇంకా టమాటా పచ్చడి చేయడం వచ్చా అండి మీకు టమాటాలు పచ్చిమిరపకాయలు పల్లీలు పుదీనా ఇవన్నీ మంచి బౌల్ జెసుకొని చేసుకుంటే గుడా చాలా బాగుంటది అండి వైడ్ రైస్ లోక అయితే ఈ ఈ కర్రీ బాగుంటది సచ్చడి హ్మ్ హలది హలో హ్మ్ మీ ఇంట్లో చెట్లున్నాయా అండి మా ఇంట్లో చెట్లు ఉన్నాయండి హలో అండి మా ఇంట్లో మామిడికాయ చెట్లు ఉన్నాయండి ఒక టేమ కొబ్బ నాలుగైదు పదికాయలు కస్తాదండి ఒకటికి ఒక కొమ్మకి అండి హలో అండి హ్మ్ మ్యాంగోస్ ఈసారి బాగా గాయన క్కడుందండి చెట్లకి అన్ని చెట్లకి మాకు మంచిగా ఇట్లా చితికాయ గుర్తులు లాగా గాస్తున్నాయండి మ్యాన్గోసిసరి మాత్రం హ్మ్ హలో అండి హలో అండి పద పలక అయితే బచ్చిగాడికాయలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గోళకి పదిహేను ఇగో ఇరవై కాయలు పడ్డాయండి ఇట్లా చింతకాయల్ లాగా చాలా బాగా అనిపిస్తుంన్నాయి మా మ్యాంగో చెట్టు అయితే ఈసారి బంగారుపెల్లి మామిడి పండు అండి ఒక్కటి కేజీ నర ఉంటందండి కాయ మాత్రం మా చెట్టుది వారికి రోజు వాటర్ పడుతున్నవు మళ్ళా మేకేరువు తెచ్చేసినం ఒక ఆరు నెలల క్రితం అటు చెట్టు కూడా ఉన్నదండి ఎప్పుడు గొల వస్తే తెలియదు పెద్దగా హైట్గా పోయింది మం చక్కగా ఆకులు వస్తున్నాయి దాని పక్కమ్మడే మళ్ళ దాని పక్కెంఎంబడే కూడా ఒక దోండ చెట్టు ఉన్నదండి అది కూడా కాయలు మంచిగ ఇస్తున్నది మళ్ళ చెట్టు ఉంన్నది దాని పక్కనే మళ్ళీ అల్లప్పుడు గుడా బాగా కుసుండె మొగ్గల అయితే చెట్టు ఎట్లుండదో అన్ని మొగ్గలు కూసు చేయండి ఆకు లేకుంట చాలా ముద్దలు వెటుకున్న హలో అ హలో హలో అండి మల్లె పూలు అయితే చాలా మాకు మంచిగా ఇట్లా పూసు తున్నాయి రోజుకు ఒక రెండు మూడు వందలు పూలు పూస్తాయండి కనుకంబ కనకంబ్రాలు కూడా మంచిగా దాన్ పక్క ఎంబడే మంచి కనకంబ్రాలు మల్లె పూలు రోజు మంచిగా చాక్